హలో వినబడతాందా
హలో
వినబడతాందా
ఉ
అయితే ఇది ఆమె బర్త తాందా సెల్ూ
ఆ ఆ
ఆ ఇప్పుడు రెండు సెలవులు ఉన్నాయా మూడు ఉన్నాయా
ఏ మూడెక్కడి రెండే
రెండే కదా
ఉ
ఇవాళ కాలేజీ కి అలో చేయరు కావచ్చు
హలో జయ్యరు మం
ఏం చేస్తారు అటు
ఎవరు
మీరే ఆ
మే మేం చేతలేం వట్టిగ ఇంట్లో తిన్నం సప్పుడకి గూసున్నం మీ అన్న ఇప్పుడు వచ్చిండు తింటాండు
అన్న వచ్చిండా
అ
అన్నం తిం
అంండి తట్టా పెద్ద కూడా బలవంతంగా తిడుతు తింటాండు
ఆ అదేని నిన్న దండం పెడితె తినిపి ప్యా అం ఉంటాను కదం అవుతాండు కద అన్న
తకువపడుతుందిింటాంది
ఆ గిలు మొత్తం ఇల్లిప్పినాటు ఇల్లి తల్లు
ఇప్పు తర్వాసమ మనకి ఎం
ఇప్పు తాన్లు ఇప్పు తాన్లు
ఇప్పుతనే అది కట్టుకోవడానికి అయితన్
ఆ ఇప్పు తనులు ఇక గీనే ఎంత తిట్టినా వాళ్ళ సంకన నాకాడానికే పోతాడు కదా ఆయన పెద్దాయన
ఆహా
ఉమ్
ఉ ఉ
ఏ అన్నీ మాటలు అంట అంటే కూడా వద్దనే అనడు
హుమ్
నిన్న పొరడు పోతేనే వద్దు అది ఇది అనలే కదా
ఆ ఆ ఆ అవును
అ పోరడు బోతునే వాద్ దాన్నది తర్వాత ఆ ఇక వచ్చి నట్లు బ నట్లు ఇప్పుతాడు రేపులు దిస్తాడు వాళ్ళతోన బాష మాట్లాడుతాడు ఇప్పుడు ఏదన్నా అవసరము ఉంటది చూడు
ఉమ్
ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముతోనే పాటు చేస్తాడు కదా ఇక ఆమెకు తెలియకుండా ఇంత ఎంతోకొంతా ఎట్లైన కానీ ఇల్లు రావాలే ఇల్లు కావాలన్నట్టుగా ఉంటది అన్నట్టు
తేలని
ఆ అవసరానికి ఎక్కడ వాడుకోవాల అక్కడ వాడుకుంటాడు
అంతేగా
అయితే ఇంటి ముంగట టమాట వెడతాలు మంటవేడుతంటే చెప్పిన్న నీ కు ఆ
హు
సప్పుడు జేత్తలేవ్ సరి జే త్తలేర్ ఇంగ వాళ్ళు పైన్నే ఉంటారు కదా పైన్నే ఉంటారు ఇగ లేసి ఇళ్ల అడిగింది గ మూసలమే లేశేను ఊ అని అన్నారు ఈడికచ్చి బట్టలు పిండుకుంటాల్లు
ఆ ఏడికి వాళ్ళింటికచ్చ
ఆ వీళ్ళ రంబులు ఉన్నాయ్ కదా
పైపేషినట్టున్నారు చిన్నోళ్ళ అట్లా అల్లనుండే నీల్ తీసుకుంటార్ర
ఆ ఈ పెద్దోల్లో ఇగా ఈ ఈడికచ్చి బట్టల్ పిండుకుంటాళ్ళు ఆ రాంబులల్ల నీళ్ళు పట్టుకుంటండ్లు
ఊ
అన్ని జెత్తాళ్ళు ఇగ బట్టలు పిండుకున్నది రంబులు గిటు వెడితేందని రహిత అంటాంది ఏటైతేంది పెట్టడానికి అనో ఆయినంటండు మంచిగుంటే ఆగరవ్వో అనుకున్నా ఇగ మంచిగుంటె ఆగరు కాని మందికి చూడనే లొల్లి పెట్టుకుంటరు
మరి మందికి చూడనే అది ఇగ
ఆ నేను అడిగినా అయ్యో ఇవార్దాక లొల్లే ఆయే బాగనే ఆజ్జేతండవ్వో అన్నేనన్న అది కామన్ కామన్ అయితదట
టనే అంటారు వాళ్ళుఎందనుకున్నావ్
ఉమ్మ్
కామనే అంటరూ మంది చూడనే అటుంటరు
ఇంకొక ఆమె నెలమ్మ కాళ్ళు గుడాలు పోసిన్రా
ఏం పోయినసారే వోష్ణం నువ్ బోయలే
పోషణ ఏ ఇయ్యాల కొంత మంది పో తాండ్లు
మ్
మ్
అది ఏమో చెప్ద్దాం అనుకున్నా మర్చిపోయినా
నిన్న వ ఏంటియి నిన్నటియా
ఏ కాదు ఏదో ముచ్చట చెప్పపోయినా
మా యారాలు అన్ని మొక్కింది కాని కోన్ని కొయాలే
మీక్ కోడా
అ కోడి కోడి కళ్ళు నేను చెప్పలే ఆ రోజు
మ్మ్ చెప్పినవ్ చెప్పినవ్
ఆ అదే పిల్దామని అంటే పుల్ల పడ్డదాయె అని నేను చూసిన
చెప్పిన చెప్పిన
ఇగ మనిషికింత మనిషికింత పోషినా ఇంత ప్రసాదం ఇచ్చిన తిన్నారు కూసున్నారు ముచ్చట పెట్టిరు
మ్
అవన్
ఉన్నారా శోభ అక్క వాళ్లు
ఎక్కడ
వాళ్ల వాల
ఓయమ్మె అప్పుడైతే పెద్దయ్య ను చేసినప్పుడు ఫోన్ చేసిన గిట్లా చేత్తానం అని అంటే సరేరా అన్నది అంటే వాళ్ల అన్న వొచ్చిండు ఇచ్చిండు
అవును
పిలిచినొళ్ళె కోలం కోసినం ఎవలది వాళ్ళు పాలేసుకున్నాం ఎవలది వాళ్లు వండుకున్నాం మా యారాలు ఏం చేసింది తెలుసా
హ్మ్
ఆ కోడి పాలయినా గాని పాలు వేసుకున్నది బా కల్లు తీసుకో కల్లు వంటపో ఇగ చింటుకు అనే అనంగానే చింటుకు కొంట పోయింది ఆ ఏం చేసింది ఇగ మరి ఇగ కూర అయితాంది కదా
హ్మ్
కూర అయితాంది కదా ఏసుకున్న టైం లో ఇక ఆమె ఇక పోయే ఇక్కడు అన్నానికి ఏంది అన్ని నినే చేసినా అక్క పోయి ఏం చేస్తావు ఉండరాదు చింటు అండుతాడు అది పూర్ణాలతో పంపానుడుతోనే పంపింది ఉండురాదు అని అంటే ఉన్నది ఇంత తాగింది తిన్నది కొషెపు ఉన్నది పోయింది అంటే పాలు పాలే
తినుడు తినుడే
అ
మ్మ్
ఇడ తినుడే మల్ల కొంట పోవుడే సికను ఫ్రిజ్ లో పెట్ట్ ట్టుకొని తాపుకింత అండుకుంటారు కద వాళ్లు
అవునట
అసలు ఫ్రిడ్జ్ లో ఏమో పెట్టనియడు గి నీళ్లు అయినా కానీ అన్న అయితే పె పెట్టనియ్యాడు ఏదో దుపయి తందని పెడతానం కాని ఇప్పుడు పెడతలేం కాని ఎండాకాల లా
ఉ హ
ఓ అట్లా చేత్తండరు మరి ఇసం ఐతదంటా కదా
అవునటా అది పాయిజన్ అది పాయిజన్ అయితాది చిన్న కూడా చెప్తాడు అని వుంటావ
హ ఏవాళ వచ్చింరు గాని ఏళ వచ్చింరు అల దొరసానులు
సూడు
దొ రేపటి నుంచి రావద్దు ఉ
ఎవనీ పేలి ఈ వారం
ఇంకా తలుపు తీయలే ఉ పోస్ట్ ఆఫిస్ ఏడియా మచ్చ ఆ ఇంకా
నను టాందిగం మా ఫ్రెండ్స్ అమ్మ ఇ ఇవాళ కొంచెం ప్రంది భాషన్
ఆ
పొద్దాక తినుకున్న ఏం కాదు ఈగ సాయ త్రం తిన్న
ఆ
ఏం గాదు
ఆ
ఎండ గోరం కొడతాంది కదా
ఆ
వర్షాలు కూడా ఉన్నాయట కదా అటుఇటు
ఏంటిది
వర్షాలు ఉన్నాయట కదా
ఉన్నాయి వార్ష చాలా బాగానే వత్తాయి గట తెలియదిగా
కురుతనైయట్ట వర్షాలు అటు
ఆ
వర్షారులు కోడు తానై ఎండ కొడతంది
తెలంగాణకి ఆహా అన్నాకేమో పార్సల్ వచ్చింది
హు
అంతకనే అర కొడతాండూ
ఒక్కొక్కొక్క ఒక్క ఒక నిమిషం అయితే అయిపోతది కట్ చెయ్.
ఆ ఆ
ఒక్క నిమిషం ఉంచు
అదే తొమ్మిది నలభై రెండు అయితు త మూడై తంది కదా
హు కట్ చేసి అది రేటింగ్ ఇచ్చు
గదే ఫైవ్ వాడుతే ఫైవ్ ఒక్క నొక్కాలే కదా
ఆ గంతే ఏం చేతు అయిందా నాలుగు ఒకలకు